హలో హలో ఏం చేస్తున్నారండి
ఏ నిబి ఇష్ట్ గ బోవ్
ఆ ఏం లేదండి అలాఊరికి టరస్ పైన ఒచ్చా
అవునా
ఊ ఆ అయిందండి మీదయింద
ఆ అయిపోయింది
ఊ ఆ నేను నాన్ వెజ్ కర్రీను వైట్ రైస్ తిననండి చికెన్ కర్రీను వైట్ రైస్
ఓకే ఓకే అంటే మిర్ మిర్ మిర్ మిర్చే కదా అండి మి చికెన్ తినరా
నే తింటాండి నాన్ వెజు చాలా ఇష్టం తింటా మీర్ కొంపదీసి వెజిటేరియనా
ఎ లేద్ లేదు వెజె నాన్ వెజ్జే ఆ
ఆ అలాలేం లేద్ వీక్లీ టూ డేస్ తప్ప ఇంక అన్ని డేస్ తింటా మంజి
ఓకే అన్ని అందా అండి అట్ ఇ ఇంటికాడ ఎళ్తేనే
హ
జస్ట్ పాటిస్తాం ఇంకా ఇక్కడ ఏంత పడా పాటించను ఇ ప్రతి రోజు తింట తినాల్ అనిపిస్తే
ఇక్కడెందుకండి ఉను గా ఒక ఒక రోజైనా ఇనిత మాత్రమ్ ఎందుకూ
తినాళ్ అన్పిస్తె తినేస్సా
ఒకె ఒకే
అ
ఇంతుం టే ఏమిడివిస్తారండి
ఇంట్లో అంటే మండే థార్స్డె
ఆ సాటర్డే ఆల్మోస్ట్ కొ కంపల్సరి ఉంటార్ కదా సాటర్డే మండే ఆ ఇక్కడ బాంగ్ళూర్ పక్లన అండి
అవునా ఓకే ఓకే ఏడిగా ఏద
బ్యాచులర్ అండి చేస్త్
ఓకే ఓకే ఇక్కడ అండి చెన్నై చెన్నై
ఓకే ఓకే మీరు ఏం చేస్తున్నారండి స్టడీస్ ఉంటే జాపండి ఓకే ఓకే ఏ చేస్తున్నారండి డిగ్రీ నా లేకుంటే చేస్తున్నారు ఓఓకే ఓకే ఇంట్రస్ట్ ఉందా అండి ఫుల్ కుంటే ఫోర్స్ పైనల్లారా
అదా నె ఇంట్రెస్ట్ మీదె ఎల్లాన్ అే
ఆ లేదా ఇంట్రెస్ట్ పైన ఎలరా లేకుంటె ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండి ఎల్లను
ఇంట్రెస్ట్ ఉంటే మంచిదిండి కొందరు ఫోర్స్ గా అలా వెళ్తారు కదా
అంటే మీరేమనా ఫోర్స్ గా వెళ్ళారా
అలాగే
నలుకి కొందరు ఫోర్స ఉంటుంది క అండి అలా అడిగేచ్చను నా ఇంజనీరింగ్ ఏం ఫోర్స్ ఏమి లేదండి ఇంకా వేరే ఆప్షన్ లెక్క
ఓకే నో ఆప్షన్ ఆ
ఇంకా ఎంబీబి లైక్ మెడికల్స్ ఇడు నాకు ఇంట్రెస్ట్ లేదు
అవునవును
ఓకే ఒక ఆప్షన్ ఫర్ సైన్స్ స్టూడెంట్స్ క ఇంకా ఇంజనీరింగ్ ఒక్కటేగాండి
అవును అవును కరెక్ట్ ఆ అంటే ఈరోజు వీకెండ్ కదా అంటే మాదిన్ నుంచి ఇప్పుడు దాకా
ఆహా మార్నింగ్ అయితే నార్మల్ అని నైన్ థర్టీ అలా లేసా అట్లే నేను ఒక ఎన్ఎస్ఎస్ సో మా కాలేజ్లో వాలంటీయర్ అండి
ఓకే ఓకే
ఒక ఫైవ్ డేస్ క్యాంప్ ఉండే లాస్ట్ మంత్ ఓ మంత్ బ్యాక్లో ఆ క్యాంప్ లో అయితే ఒక మా కాలేజ్ సైడ్ ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ వెళ్లామండి అక్కడ ఫైవ్ డేస్ ఇయితే చానా బాగా జరిగాయి ఫస్ట్ డే అంతా నార్మల్ ఇంట్రొడక్షన్ అంతా ఇచ్చారు సెకెండ్ డే అయి గేమ్స్ ఆడు పిచర్ అక్కడెక్కడ కాంపిటీషన్స్ కి థర్డ్ డే గ్రీ గ్రీన్ సర్కుల్ అని ఒకటి చేసామండి
ఓకే
క్కన ఎలా అంటే అక్కడ ఇన్ పీపుల్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ టైప్ ఉంటుంది.
ఆ
ఆ ట్రస్ట్ లో ఒక్కొక్క చెట్టు కి నువ్ ఒక్కొక్క జియో ట్యాగేయాలి.
ఓ అయితే మీరు సెన్నిటె మిరెన్ని చేసారండి.
ఆ మా టీం కైయితే ట్వుల్ ఇచ్చారండి. ఒక్కొక్క గ్రూప్ కలా ఇచ్చారు, అక్కడ ఒక చెట్ ట్టికి అలా ఆ దీంతో కొట్ కొట్టాలండి చెట్టికి కమ్మీతో దాన్ని ట్యా చేచి ఆ
ఆహా
అంతొ కొ ట్టి ఇంకా ఆచెట్ట్నొస్ నిక చెట్టు గురించి ఏమ్నా తెలియాలి అంటే అక్కడ స్కాన్ చేస్తే అ చెట్టు నిస్ క్రిప్షన్ తిరగది సైంటిఫిక్ నేము, అది ఎక్కనింకా ఎక్స్పోర్ట్ అయిందె అంటె మన ఇండియలొ ఫస్టుంటదె అది ఎక్కన్నింక ఎక్స్ పోట్ అయింది. దాన్ని ఎవరు గు ర్తించారు అని దాని గురించి డీటెయిల్స్ ఫమేషన్ వస్తుందండి. ఆ ఒక్కరోజు అది చేసాము, ఇ ఈరోజైతే ఆ జియో డాక్ చేసిండేవ్, ఆ దాన్నింకా మా కాలేజ్ నింక ఫైవ్ హండ్రెడ్ చెట్లని యూని చెట్టుని గుర్తిచ్చాం అక్కడ
నైసండి.
ఆ దానికని చెప్పి ఇంక ఈరోజు సర్టిఫికేట్ ఇషు చేశారండి.
ఉ, నైస్
మో, ఇం కా అక్కడ అయితే మంచివ జరిగిందండి. ఒక ఫోర్ కాలేజెస్ అంతా ఒకర్ ఒక్క ద్ ఇలా మాల ఒవరొర్ క్యాం పెల్లరు అలా ఫోర్ క్లాసెస్ అ సరీ ఫోర్ కాలెట్ నింక డిఫ్రెండిఫ్రెంన్ కు
ఉ
అ వాళ్ళు అక్కడంతా గ్యాదర్ అయ్యి ఒక పెద్ద ఈవెంట్ లా చేశారండి.
ఆ హా
హు, మా వాలంటీయర్ మా మూత్రిక కాలేజ్ సైడ్ నింక కొందరు వచ్చారు. ఇంకా అక్కడంతా వాళ్ళకి అవార్డ్స్ త్రిక వలన ఆ లై ఇవివ్ వర్క్ ఇంకా పొ వర్కింగ్ ప్రొసెస్ ఏవేవ్ ఉన్నాయ్ వన్వి, వాళ్ టార్ గెటె తే ట్వంటీ ఫై్థౌజండ్ అని పెట్టుకున్నరు అండి చె
బా బా బా బా బా సూపరండి
ఇప్పుడ్ ఇ అయితే ఐ థింక్ ట్వంటీన్ ఇయర్ అలా ఐఇన్టాయ్ అని చెప్పారండి ఈ రోజు అతాను ఒకడు
స్క్రిట్
ఓన్లీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ బ్యాంగ్ళూర్ మ ండి బెంగళూరులో జస్ట్ వ అక్కడ ఏవీ ఏవీ యూనిక్ స్పీసెస్ ఉన్నాయో అదిేం చెప్ప ప్పారు
ఒకే గ్రేట్ అండి మీరు ఎక్కలంతా పార్టిసిపేట్ చేసారా చేశారంటే గ్రేట్
ఆ ఏద అండి కాలేజ్ సైటింగ్ కా అలా ఆపర్చునిటీ వచ్చింది
హమ్
ఇంకా దానియితే లాస్ట్ టైమ్ ఒకసారి ఈ స్కూల్ వెళ్ళ నిెల్మడి
ఆ ఓకే అంటే ఏ స్కూల్ బెల్ అంటే
కుులిస్ చరండి ఆ స్కూల్ మనం డావల చేయడం
ఆహా అంటే ఓకే ఓకే ఆ స్కూల్ ఓల్డ్ ఉన్న స్కూల్ న్యూగా మా
ఆ ఆ ఆహ్
ఏం చేశారు న కడ
అయితే మేము ఒక వెళ్ళామండి ఒక థర్ ర్టీ మెంబర్స్ అలా మా ఫ్రెంస్ ఒక బ్యాంక్ ఏళ్ళాం ఆ ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నాము వెళ్ళాము అక్కడ ఒక హోల్ నార్మల్ ఒక స్కూల్ ఇచ్చారండి హై స్కూల్ ఆ వాల్స్ ంతా పెయింట్ చేసి దాంట్లో క్క స్కూల్ రిలేటెడ్ డయాగ్రామ్స్ ఉంటాయి కదండి చిన్న పిల్లల కి సో అలాంటివి నార్మల్ కా కార్టూన్ టైప్ చు
ఆహా
అలా వాట్లంతా అక్కడ డ్రా చేసి పెయింట్ చేయడం అండి చిన్న పిల్లలకి లై అవేర్నెస్ ఉంటుంది కదా అట్టి ఏదన్నా చూ చూపటినప్పుడు చూసినప్పుడు ఏది టూ సేడర్స్ నాట్న్ ఆ అవునండి అక్కడ లైక్ నార్మల్ ఐస్కూల్ అంతుడే లైక్ చి ఫస్ట్ స్టాండర్డ్ ఇంకా కూడా ఉండే
ఓకే అయితే మీరు బాగానే అయితే మీరు బానే చేసుంటారు పెయింటింగ్ వేయడం డయాగ్రం వేయడం
ఒక్కరే ఉంటే కానీ స్కు గ్రా మేము గ్యాంగ్లో ఉన్నామండి ఒక గ్రూప్లో గ్రూప్ ఆఫ్ పిప్ చాలా బా ఎంజాయ్ చేసాము మళ్ళీ నైట్ అంత అంత అక్కడ ఫైర్ క్యాంప్ వేసారు మార్నింగ్ వాకింగ్ కెల్ అమో అంత చ బా అండి ఆ విలేజ్ మెయిన్లీ అదే విలేజ్ ఉంది దాని వల్లనే ఎక్కువ మంచిగు ఎంజాయ్ అయింది
అయితే విలేజ్ అయితే బాగుంటాదండీ
చానా బాగుంది ఆ అవునవును అక్కడ నియరు ఆ ఇలా బెట్ పట్టలు అని అంతా ఉండండి ఆ కు చూసాము చాలా బాగుండే ఆ పెయింటింగ్ వేసుకున్నప్పుడు ఒకొక్కరు మాట్లాడుకోవడం మళ్ళీ లాస్ట్ అట్లో ఎండ్ ఆఫ్ ద డే వచ్చి ఇంకా ఒకక్క షర్ట్స్ పని ఒకరుేసుకోవడం మాార్క్స్
అయితే మీకు మెమరీస్ బాగా ఉన్నాయండి చాలా
ఇకా బెస్ట్ మెమోరీ అండి కాలేజ్ లైఫ్ లో అప్పడే మా అకాడమిక్స్ వదిలేస్తే
అలా ఏం లేదండి
హా ఏమైనా కాలేజ్ లో ఉంటే పార్టిసిపేట్ చేయండి బాగుంటుంది ఇలాంటివి
ఆ చేయాలి అదే ఇక
ఎంబీబిఎస్ కద కొంచం
అవును అంతా ఇంత డాక్టర్ అంత ఏదైంటాది
బా ఎంజాయ్ చేయచ్చండి మేమ్ ఏప్పుడు ఎంజా య్ పడి ముందరికోస్ పడతామ్ అండి అది డిఫరెన్సు హా చేయిచ్చి బట్ ఐ కొంచం
ఉమ్ కో మేమన్నా నాకు తెలియాలీ మా మా వాళ్ళతో సెన్సిటిప్ పని ఏమైన్నా
వీకెండ్లో ఇప్పుడు ఫోర్ డేస్ వస్తుంది కదా
అదే అండి కొడిగనల్ కొడై కెనాల్ కోయమ్బత్తూరు ఊటి అట్లా
ఆహా ఎన్ని డేస్ ఉంది ప్లాను
త్రీ డేస్ ఏ అండి
హ ఎలా వెళ్తున్నారు బస్సా పైన
చూస్తున్నాాము ఇంక కన్ఫర్మ్ అవలేదు ట్రెయిన్ ట్రెయిన్ ఎత్తే రాల్ బస్ కూడా బస్కు అస్వే కొన్నా
ఉం ఇప్పుడు కాలేజ్ టైమ్ లో వెళ్ అని ఒక మెమోరీస్ ఉంటాయండి
అవునవును కరెక్ట్ఏ అండి ఇగ
ఆ మంచి ఫ్రెండ్స్ కొంచెం అటాచ్మెంట్ అంతా బాగుంటుంది ఇక ఫైవ్ ఇయర్స్ లో మీ సర్క అండి అ ఫ్రెండ్ గ్రూప్ సర్కల్ ఎలా ఉంది మీది
ఏం పర్లేదు బాగుందండి అందు మంచోలేన కొద్దిగా చెన్నై ఇక అయినాగని కొద్దిగా తమిలోళ్ళు అందరు ఉంటారు
క సైడ్ నింకానే ఉన్నారా లేకుంటే డిఫరెంట్ స్టేట్ ని ఇంకా ఉన్నారా
ఆ డిఫరెంట్ స్టేట్ కూడా ఉన్నారండీ
అ
అ ఇంగేంది ఇంకేం విషయాలు
ల్ ఆస్ యూస్వల్ ఇంకా కాలేజ్ స్టార్ట్ అయితుంది రేపు
అవునవును
ఇంగేదో ఆడిటోరియంలో ఏదో ఈవెంట్ ఉంది అని చెప్పారు
ఓకే
ఇంకా మార్నింగ్ టూ అవర్స్ ఉండదండి
అంతే సరే సరే
మ్
ఎంలే దేంలేద్ లే
ఆ ఏమైందండీ ఆడు కూడా ఇంకా వదలరు సరేందుకు ఒ కూర్చోవాలి నా చెప్పేది ఎక్స్పర్ట్స్ ఒస్తారు అది అంటరు
ఆవును
ఇదుగోండి చూడండి రేపూ సరే అండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ